హలో
ఆ
ఆ అక్క వినబడుతుందా
వినపడుతుంది చెప్పు
ఏం చేస్తున్నావ్ ఏముంది ఏన్లాగో చెట్కి కిందాన్ అవునా ఓ పోర్గాన్ కింద చింతకాయ్ చెట్టు కోతి
హ్మ్
కో కోతురు చింత ఇతే అడిగిన ఏరియో ఇప్పుడ పొట్ట దీస్తా ఉన్నా ఏం చేసినారు మీరు
హలో
అవునా తిన్నరా అక్క
ఆ అవునక్క తిన్న తిన్న
ఏం కర్రీ
కర్రీ నా ఏముంది టమాటా పచ్చోడి
అవున
ఆ మీదేం కర్రీ
మాది చికా కాలపుు తాలింపు పెట్టిన ఉత్తి టమాటా చాలా ఉన్నాయి ఏం లేవు ఈ వారం అంగడికి పోలే అటు యూప్ల సరింగా ఇక వారం పోలే శనివారం శనివారం మాకి ఇక్కడ అంగడి ఈ శనివారం అక్కడే అయిపోయింది
ఆ
అ
అ
హలో
అంది
హలో హలో హలో హలో హలో
హలో అక్క
ఆ
హలో
హలో హలో
హలో
హలో
హలో వినబడు
వినోస్తుందా
ఆ వినబడుతుంది నా వాయిస్ నీకు వినబడుతుందా
ఆ ‌వినొస్తాంది వినొస్తాంది
అవునా
ఏం చేస్తు
అదే చింతగాయ పొట్టు తీస్తా ఉన్నా ఇది మళ్ళీ ఎండ పెట్టి పెట్టాలి ఎండబట్టి మళ్ళీ గింజ తీయాలి రోజు వత్తా ఉన్నాయి కోతులు ఇటు మొక్కజొన్న ఉన్నదిగా
ఆహా
కేలి ఇక రోజు ఎక్కుతా ఉన్నాయి చెట్లు
ఆహా
మ్మ్ ఫంక్షన్స్ ఏమి లేవా మీకు
అన్నాయి ఫంక్షన్స్ ఈరోజు పెళ్ళి ఉండే రేపు రిసెప్షన్ ఉండే నినే స్కిప్ చేసాం ఈ మధ్య
అవున
ఆ
ఆ మ్ విన్ని స్కూ
వెల్లిత
ఆహా చెప్పాలి ఇంకా ఏం చేస్తున్నారు ఏంది?
ఏముంది తరేముచున్న చింతకాయ పొట్టు తీసిన
ఆహా
సిన డబ్బాళకి ఎత్తిన మామలుగా మామలుగా మిరపందు ఉన్నాయి కొన్ని అరిచినవన్నీ అవి ఎట్లా పచ్చడి చేయాలని చూస్తానా పచ్చడి చేయాలి వాట్ని